హలో బావున్నామండి, మీరు బావున్నారా అండి.
ఆ బాగానే ఉన్నావండి.
ఏం చేస్తున్నారండి. పనైయిపోయిందా
అవుతుందండి.
ఏవండి. పిల్లలు ఏం చేస్తున్నారండి మీ పిల్లలు బాగున్నారా అండి
ఆ బాగానే ఉన్నారండి పిల్లలు స్నానం చేసి కూర్చున్నారు
స్నానాలు చేశారా ఇప్పుడే పిల్లలు మా పాప అలానే ఉందండి మా పాపకి స్నానం చేయించాలి నీళ్ళు వేడవుతున్నాయి నీళ్ళు వేడవు తున్నాయి అండి మావి
ఓహో అవునా
అవునండి
ఇంకా వేడి చేయలేదా
ఇంకా వేడి చేయలేదండి వేడి చెయ్యాలండి వేడి అవుతూ ఉన్నాయి వే చెయ్యాలి ఇప్పుడే పొయ్యి వెలిగిస్తున్నారండి
ఇప్పుడు వెలిగిస్తున్నారా
నన్ పోయి కాడ నాకు అంత అలవాటు లేదండి
ఆ రాదా మీకు
నాకు పొయ్యికాడ తక్కువ అండి త పొయ్యికాడ అంతే తొందరగా వెలిగిస్తే మంట పెడతా ఉంటానండి మంట పెట్టడం వచ్చు గాని వెలిగించ చడం నాకు రాదండి
ఉహూ అలానా
ఆ ఎవరన్నా వెలిగి చెప్తే వెలిగిస్తానండి ఔ.. అదే మంట పెడతా ఉంటానండి కూర్చొని ఇప్పుడే బియ్యం అది కడిగి పెట్టాను వంట చేయాలి ఇప్పుడు ఏం కూరనో అర్ధం కావట్లేదు ఏం కూర వండాలి కూరగాయలు కూడా ఇంట్లో ఏమి లేవు ప్రస్తుతానికి వంకాయ బంగాళదుంపలు ఉన్నాయి అవి అయితే తినర్ తినరు కదా
ఆ వునండి ఎందుకు తిన్నారండి బంగాళదుంప ఓ అవునా బాగోలే
ఆ బంగాళదుంప ఒకటి వంకాయ ఒకటి తినరు అవే ఉన్నాయండి ఇప్పుడు కూరగాయలు
ఇ తనా
ఉ మీరేమి వండుతున్నండి
ఉంటాలడి ఏదో
మరి పిల్లలకి భోజనం చేయించాలి కదండి తొందరగా
చెరింది కదండి
ఆహా మీ పిల్లలు తింటారా అండి
ఆ వాళ్ళకి ఎగ్ ఫ్రై చేస్తాండి
పోనలేండి మంచి పని అలానే చేసి పెడతా ఉండండి పిల్లలకి ఏదన్నా ఏదో ఒకటి తినిపిస్తా ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది
హ
ఇంకేంటండి సంగతులు ఏం చేస్తున్నారు మీ అత్తయ్య గారు వాళ్ళు అందరు బాగున్నండి
ఆ బాగానే ఉన్నారండి
ఉ మీ బాబా బర్డే గ ఏం కొనుక్కొస్తా వస్తున్నారండి మీరు
ఎదుట్కున్నాలండి ఏను కొంటాం బట్టలు మొన్న షాపింగ్ చేసామండి బట్టలు ఉన్నాయి
ఉ ఇంకేంటండి ఈ సంగతిలో
లేేదనా ప చెప్పాలి
చెప్తానంటే ఏముందండి పని చేసుకుంటున్నాము ఏ పనిలే అవుతున్నా
అ
ఒకటి చేసేటప్పుడుకి ఇంకొటి ఒటి చేసేటప్పుడుకి ఇంకొకటి వస్తుంది ఉంటుంది కదా ఆ
ఆ
ఏం ఏ ఏం ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి రేపు బిజినెస్ గురించి ఇబ్బో
స స
అబ్బు ఏంటండి ఇంకా
చ్చ క
బఓ హబో
సకి చెప్పండి
మా ఇంట్లోకి కొత్త అది తీసుకున్నామ అండి ఒక డబ్బా తీసుకున్నాం ఆ డబ్బా బానే ఉందండి మీరు కూడా ట్రై చేస్తారా ఒసారి మా పాప వాళ్ళ స్కూల్లో నిన్నబడి అప్పుడే జరిగిందంట పాపది
అవునా
ఫ ప్యాకింగ్ బాగా ఇచ్చారండి పిల్లలకి ఒక పెన్ ఎరు షాక్ మారి చ్చారు స్కేలి ఇచ్చారు
ఆ ఏందండి
బర్డేకి గిఫ్ట్ చ ఇచ్చారండి మా పాపకి అంటే స్కూల్లో ఇచ్చారు పిల్లలందరికి బాగా ఇచ్చారు పిల్లలకి
అ
ఏమి ఇచ్చారంటే ఎన్సులు ఏ లేదు కుషం పాకుమారు ఒక పెన్ను పెట్టారు పెన్ను పెట్టారు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు ఒక మాదా జ్యూస్ ఇచ్చారండి గిఫ్ట్ బాగుందండి గిఫ్ట్ లాగా ఇచ్చారు
అవునా
గిఫ్ట్ అయితే బాగుందండి గిఫ్ట్ కవర్ బాగుంది ప్యాకింగ్ కవర్ బాగుంది మా స్కూల్ మా బాపా బర్త్డేకి హాలిడేస్ ఇచ్చేస్తారు
ఆ మీరేమిస్తున్నారండి మీ పాప బేడ అ
మా పాప బర్త్డే స్కూల్ కు జరగదు కదండడి హాలిడేస్ ఇస్తారు కదండి అప్పుడు
అవునా
మా పాప బర్డ అప్రల్ లో హల్
అరే అరే కామా
స్కూల్లో ఏమి ఇస్తారు స్కూల్ హాఫ్ ఊ ఊర్లో అయిపో ఏ ముందొ ముందు మనమే ఏదైనా తీసుకెళ్ళి ఇస్తే బాగుండదు అనిపిస్తుంది నాకు
హు హు హు అలానా
ఉ స్కూల్ ఎడింగ్ లో స్కూల్సు హల్డేస్ ఇస్తారు కదా ఒక టూ త్రీ డేస్ లో హాలిడేస్ ఇస్తార అనగా పాప బర్త్డే కని చెప్పి ఏదో ఒకటి చిన్న పిల్లలకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తే బాగుంది అనిపిస్తుందండి
అ అలానా అయ్యండి మంచిదే కదా చదువు నీతోటి అయిన చక్
ఉ ఎందుకంటే ఈ పాపగూడ కొంచెం బాగుంటుంది కదా ఉ పాప ప కూడా కొంచెం బాగుండుద్ది కదా ఎవరు లేరు నా బర్త్డేకి ఊల్లో జరుపుకోనేంట ఇది లేదు అని చెప్పి అనుకోడానికి ఉండదు కదా అని చూస్తున్నాం మా వారైతే పాప కోసం ఏమన్నా తీస్ కొత్తారిల్లి ఆ
ఉ ఎం లేదండి చెప్పాలి
ఉ ఏం లేదు వదండి చెప్పాల్సింది చెప్పాలండి మీరు ఏం చేస్తున్నారు ఏముందండి ఏం లేదండి బానే ఉన్నాము కూర్చొని ఉన్నామండి మీ అన్నయ్య గారు నేను మా పాప ముగ్గురం కూర్చొనున్నాము
ఆ ఏం గోల చేస్తున్నారండి మా అబ్బా
ఆ ఏం గోళ చేస్తున్నారు అండి అసలు గోల గోళగా ఉందండి బాబు మా పాప తెగగోళ చేస్తుందండి
స పిల్లల్లు కేం చెప్తాం చిన్న
కొట్టితే ఏమో ఏడుస్తుంది మాట వినదు వాళ్ళ మిస్ కి ఒకసారి ఫోన్ చేస్త చెప్తే అప్పుడు వాళ్ళే కొడతారు మాటకి మాట చెప్తుందండి అసలు
హ్మ్ అవునా
మాట చెప్తుంది కొడుతే కొడుతుంది
అంటి చేపుతో భయం పెట్టండి
వళనాన్ ఆ వళనాన్ అనే భయం లేకుండా పెంచుతున్నారు ఆ పాపని వాళ్ళ నాన్నని వాళ్ళ నానాని కొడితే ఆ పిల్లకి ఇది కొంచెం ఇది ఇస్తుంది పో చూ చనా ఇంకేంటండి సంఘతులు
చెప్పాలి ఈ రూమ్ సేమియా పాయసం ఎలా చేస్తారండి చెప్పరా కొంచం
సేమయా పాయసమా ఊటీ సేమయా పాయసమా అండి ఏమన్న స సగు బియ్యమా లేవు అన్న చెప్పాలా
వచ్చి సమియా పాయసం
ఏం చేస్తారంటే పాలుంటాయి కదండి కొంచెం మీకు ప్యాకెట్ పాలు వచ్చినా అది కూడా వేయచ్చు మామూలుగా ఇప్పుడు పిల్లలకి వస్తున్నాయి చూడండి పాలు ఆపలున్నా వేయచ్చు ఆ పాలు అయితే చిక్కగా బాగుంటాయంండి పాలు వేసి కొంచెం మనం సరిపోయే అంత కొంచెం కొంచెం నీళ్ళ నీళ్లు కలపాలండి ను మారి ఆ పాలని బాగా మరిగించాలి
మా అవునా
మరిగించిన తర్వాత మనం బాండీ లో నెయ్యి వేసి కొంచం సేమియా కొంచం సేమియా సేమీయా వేసి కొంచెం టూ ఇటు ఉ దర గోల్డ్ కలర్ లో ప్రై చేయాలండి గోల్డ్ కలర్ లో ఫ్రై
ఆ చెప్పండి
తర్వాత జీడిపప్పు బాదం ఉంటు బాదం ఉహు కిస్మిస్ ఉంటాయి కిస్మిసు మొత్తం ఫ్రై చేయాలండి గీలో గీ వేయాలండి నెయ్యి వేయాలి
ఆ
నెయ్యి వేసి అందులో ఫ్రై చేయాలి ఫ్రై చే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి సేమీయా కూడా అందులోనే ఫ్రై చేసి పక్కకి తీసుకొని పెట్టుకోవాలి పాలు బాగా మరిగేటప్పుడు అందులో మనం పంచదార అంటే పంచదార బెల్లం అంటే బెల్లం మనకి ఎంత పడు తుందో చూసుకొని అంత వేసుకోవాలండి ఆ ఎంత పడుతుందో అంత వేసుకొని పాలు బాగా మరుగుతున్నప్పుడు సేమీయా అది మొత్తం ఏసేసి చేయాలండి జీడిపప్పు అవి మొత్తం వేయించి పెట్టుకున్నారు కదా అవి మొత్తం అందులో వేసేసయాలి ఇందులో వేసి బాగా కొంచెం మరగనిచ్చిన తర్వాత మిరియాల పొడి కొ ఇలాచి పౌడర్ కొంచెం వేసి దించేయాలి
ఔనా తంటేజ అనిపిస్తుందిండి ఎంత బాగా చేస్తారా మీరు
చేస్తానండి ఏదో నాకు వచ్చినట్టు చేస్తాను బాగుందని చెప్పి తింటారు అంతే
వండాల
కొంచెం అందులో కొంచెం సాల్ట్ కలుపుకోవాలండి సాల్ట్ వేయాలి టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటే మీకు బాగుంటుంది ఇంకా
హ న
బాగుంటుంది బెల్లం వేసిన ఆ బెల్లం పాయసం కూడా బాగుంటుందండి మెల్లం సేమను బాగు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు చేయలేదా
లేదండి నేను చేయనండి మా దగ్గారికి సరు నాకు రాయసళ్ళ దగ్గర నేను వెళ్ళ నా
అదంటే మీ వారికి చాలా ఇష్టం కదండి ఏమి అ పాయసం అంటే
అవును మాగ సేమ పంట చాల సవే పస
అ అవునండి అది భలే చేస్తుందండి వాళ్ళమ్మ బాగా చేస్తుంది చిన్నప్పటి నుంచి చ్చదే తక్కువ చేసేది
అవును మాత్తయగారు ఎక్కువ అది చేస్త నంద అబ్బాయికి ఇష్టమని
అ నేం కూడా చేసానండి రా నైట్ వండాము మాడబడి చూ వస్తే చిన్న ఆడపర్చు వాళ్ళు వచ్చారు ఆడపర్చు వాళ్ళ హ బెం ఇద్దరు వచ్చారు రాత్రి వస్త ఆ రాత్రి నేను అప్పుటికప్పుడు ఉండేది సనండి అండి వచ్చారు కదా కా పండక్క రోజు రాలేదు వాళ్ళు వాళ్ళు వచ్చేటప్పటికి అప్పుటికప్పుడు ఇద్దరు వచ్చారు కదా అని నేను పాలు తెప్పించి చేశానండి అ
సరే అండి మీరు చెప్పింది ప్రాసెస్ బాగుందండి